సన్నాండి
చెప్పండి ఇంకా ఇవాళ ఏ ఏ టాపిక్ గురించి మాట్లాడదాం.
ఓకే ఇవాళ టాపిక్ అంటే ఉమ్ మీకు క్రికెట్ ఇష్టమా.
ఏమండి నాకు క్రికెట్ ఆడడం రాదండి. కానీ బట్ ఐమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప ధోని అండి ఎందుకంటే అతను చాలా కష్టపడ్డారు. తన చైల్డ్ ఫడ్ డేస్ నుంచి ఒకవైపు ఎడ్యుకేషన్ బ్యాలెన్స్ చేస్తూ వాళ్ళ అమ్మ నాన్న కోసం ప్లస్ తన ఫ్యాష్న్ తన ఫ్యాషన్ కోసం క్రికెట్ ఆడుతూ తను ఎలా ఓవర్కమ్ చేశాడు అనేది నాకు తన స్టోరీ చాలా ఇన్స్పైర్ అవుతుందండి బట్ నాకు క్రికెట్ అర్థం అవ్వదండి అది వాళ్ళ స్ికెట్స్ అంటారు సిక్స్ అంటారు కోర్ అంటారు నాకు ఏంమర్తం కాదండి మరి మీ
అవునా న న అంటే నేను క్రికెట్ ఆడడం గురించి చెప్పలేదు కానీ క్రికెట్ చూడడం గురించి అడిగాను నాకు కూడా క్రికెట్ ఆడడం రాదు కానీ క్రికెట్ కి నేను చాలా చాలా చాలా పెద్ద ఫ్యాన్ అండి ఆ నా ఫేవరెట్ క్రికెటర్ వచ్చేసి విరాట్ కోహ్లీ ఆ తన ఇస్ తను ఎందుకు నా ఫేవరెట్ అని చెప్ప చెప్పాలి అంటే నాకు ఒక బుక్ రాసిన తక్కువే ఒక డేచ్చిన తక్కువే ఐ మీన్ ఇంకా మెయిన్గా తప్పాలి అంటే ఎందుకు తను నా ఇన్స్పిరేషన్ నా ఫేవరెట్ క్రికెటర్ అంటే తను ఒక తను మాట్లాడే ప్రతి ఒక్క మాటలో నిజం ఉంటుంది ఐ మీన్ ఇలా ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ ఉంటుంది లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అనుకుంటాం ఒక వడ్డ అన్నాడు ఒక వన్ పర్సెంట్ చాన్సెస్ ఎన్ఫ్ ట బి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అదిే ఒక్క పర్సెంట్ చాలు మనకి ఒక్క పర్సెంట్ చాలు మనకి మన లైఫ్ లో ఒక పర్సం హోప్ ఉన్నా చాలు మనం దా హండ్రెడ్ పర్సన్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు ముందురికి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఆ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఒక స్టే ఒక తను మాట్లాడే ప్రతి ఒక్క మాటలో ఒక నిజం ఉంటుంది ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది అంతేకాకుండా తన బాడీ తన తాను ఎలా ఒక లేదు తను క్రికెట్ కి వర్కౌట్ అవ్వడు తను చాలా ఏమంటారు ఫిజికల్ గా వీక్ గా ఉన్నాడు మెంటల్ గా వీక్ గా ఉన్నాడు అని అనుకున్న టైమ్ లో ఆ టైమ్ నుంచి ఇప్పుడు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్ అయ్యాడు